హలో ఆ వినిపిస్తుంది ఏం చేస్తానావ్
ఏమి లేదండి ఇప్పుడే తిని కూర్చున్నాము
షాప్ దగ్గర ఉన్నారా
ఉహ్మ్ ఎలా ఉందిషాపు నే ఏం చెయ్యట్లేదు ఇప్పుడే భోజనం అయింది ఇంకా కూర్చొని టీవీ చూస్తూ ఫోన్ చేస అని మాట
ఏం కూర చేసారండి
ఇవాల కూరా టమాటా పప్పు
మాది అలాంటిదే కొంచెం నీళ్ళు ఎక్కువైతాయి అన్నమాట సాంబార్
సాంబారా
సాంబార్ ఇడ్లీ
సాంబార్ చింతపండు వేతరుగా అప్పుడు సాంబార్
కొన్ని ఎడ్ అయితయిలే ప్రాసెస్ ఒకటేగా
అవును ఉ ఇంకా ఏంటి చాలా రోజులు ఏంది ఫోన్ చేసి బిజీగా ఉన్నా ర
బిజి అండి ఒక ఫంక్షన్ ఒటి వచ్చింది దానివల్ల
ఆ ఫంక్షన్ హడవులో ఉన్న అన్నమాట
చుట్టాల అబ్బాయిది పెళ్ళోటోచ్చింది
ఆహా పెళ్లికను మ ఊళ్ళోనేనా వేరెవురెళ్లల
ఊర
ఉహు మీఊర్లోనేనా
సరది ఈ ఊరే సో మనం ఎటు అల్లే పనీలేదండి
ఆహా ఊర్లోనే అనమాటా
కాకపోతే షాపింగే జేతిగా అయిపోతాయి అనమాట
ఉమ్ షాపింగ్కెల్లోచ్చ మరి
ఆ అయిపోయిందండి మాది ఇవ్వాలే
ఉహు ఉమ్ షాపింగ్ అంటే మీ ఊర్లో బాగా మాల్స్ ఉంటాయా
ఆ మావుల్లో కావలసినన్ని మాల్సు షాప్సు
ఉహు
బట్టలకేం కొరత లేదండి
అమా
తిరిగి తిరిగి అలసిపోవాలే గాని షాప్లు అయిపోయేలా లెవ్
పెద్దూరే అనమాట మీది
పెద్దూరే అండి మా ఊల్లో చిల్లి అదే మిరపకాయ్ అల కపమోస్తున్నాయి
ఉహు ఒకసారి రావాలి మీ ఊరైతే
ఉమ్ రండి రండి ఓసారి ఫుళ్ళుగా తిరుగుదాం
ఉహు ఇంకా చుట్టుపక్కల ఏమన్న ఉన్నాయా ప్లేసెస్ విజిట్ చేసేవీ
ఆ మంచి మంచి ఉన్నాయి
ఉహు
అద్దయి బా హిస్ట్రీ కొండలు ఉన్నాయి కోటలు ఉన్నాయి
ఉహు కోట్లు కూడా ఉన్నాయా ఉహ్ అయితే ఒకసారి ప్లాన్ చేయ్యాలి ట్రిప్పునే కోరి తే ఉ మదేముంది పల్లెటూరు ఏవి ఉండవు మాకు
అవునా పల్లెటన్నారు మరేమి పంటలు ఎయిర
ఆ ప్యాంట్లేస్త వరి ఎస్తాం ఎక్కువ వరి మొక్కజొన్న ఏస్తాం ఎక్కువ ఉమ్ ఉమ్ ఇంకా అన్నీ కూరగాయలు ఆయనీ మేమే పండించుకుంటాం మా పెరట్లో
దాంట్లో మొక్కలు కూడా ఉన్నాయండి
ఆ ఉన్నాయి మా కూరగాయలన్నీ ఆర్గానిక్ ఆ వంకాయలు వేస్తాం సొరకాయలు వేస్తాం టమాటలు బెండ కాయలు ఇంకా అయ్యాన్నీ ఇంట్లోనే మాకు బయట కొనుక్కోం
కొనుక్కునే పన్లేదు బయటైతే
పన్లేదు అన్నీ ఇంట్లోనే
మేము కూడా మా మేడ మీద ఎసామండి మొక్కలు
ఆహా కూరగాయల మొక్కలు ఏసారా
ఆ కూరగాయలూ ఒక రొండు మూడు రకాల పళ్ళు
ఆహా హమ్ ఉమ్మ్ మ్మ్ అవునా హమ్ అలాగలాగే
ఏంటండి మరి సమ్మర్ ఒచ్చింది పచ్చళ్ళ ఏం పట్టుకోట్లేదా.
పచ్చళ్ళా ఇంకా పచ్చళ్ళ దాకా ఎళ్ళలేదండి నేన్ పట్నేక్కువ మా చుట్టాలే పట్టిస్తార్ నాకు.
అ అలానా
అవును మ్మ్ ఇంకాళ్ళు పట్టుకుంటే నేను ఎళ్ళి తెచ్చుకుంటానన్నమాట.
ఉండదండి.
అవును హ్మ్ ఫస్ట్ నుంచి అదే అలవాటు. అట్లు పచ్చడి పట్టుకుండంరాదు మ్మ్... ఇంక వొడియాలయి పెట్టుకుంటాం ఎప్పుడైన.
ఒడియాలొచ్చా అండి మీకూ.
ఆ ఒచ్చు ఎయో ఒకటి రెండు రకాలొచ్చు. సగ్గు బియ్యం ఒడియాలొకటి పెడతాం బియ్యం ఒడియాలు పెడతాం. మ్మ్ ఇంకన్తే. మ్మ్ ఇంకేంటి. వీకెండ్స్లో ఏం చేత్తా ఉంటవ్.
కెండ్స్లో ఏముందండీ శనివారం నైట్ ఏదో సినిమానో చేస్తాము అయన్నీ చేసరిక్ పడుకునేసరికి రొండో మూడో అయిద్ధీ.
ఆ
పడుకున్నాక ఇంకా ఆదివారం మధ్యాహ్ననికి లేస్తం అన్న మాట.
ఉహూ సగం రోజు అయిపోద్ధీ.
లంచ్ టైమ్ అయిత
ఊహూ
సో ఆదివారం కనంగానే చికెన్ తింటాం గదా.
మ్మ్
అప్పుడు తెలిసి సరికి సాయంత్రం అయిపోద్ది. మళ్ళీ బయటికెళ్లి తిరుగుతాం.
మ్మ్ ఇంకా వీకెండ్ అట్లా అయిపోదన్నమాట. ఫ్రెండ్స్ తో ట్రిప్పులేమన్నా ఎళ్తారా.
మా ఫ్రెండ్స్ ఎవరిక్కడ లేరండీ దగ్గర్లో.
అయ్యో అది అక్కడి
విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నారు.
అవునా మ్మ్
ఊర్లో ఎవరు లేరండి ఒక్కన్నే తిరగాలి తిరగాలను
అందరూ ఎళ్ళిపోతున్నారు చదువు అవ్వంగానె అనే ఫారిన్కి ఎళ్ళిపోతున్నారు ఏంటో
ఆ ఇప్పుడక్కడ కూడా బాలేదులేండి పరిస్థితి.
ఎల్నోల్లే రారు. ఆ
అందరు అక్కడికెళ్ళి ఇబ్బంది పట్టమే కానీ ఏం లేదండి.
మ్మ్ ఇటు రాలేక అక్కడ ఉండలేక ఆల్లే ఇబ్బంది పడుతున్నారు
అవును
మ్మ్
ఎంత వరకొచ్చినయన్డీ పనులు.
పన్లా అవుతూ ఉన్నాయ్. హూహు
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
మా పిల్లలా మా పాప ఏమన్నా కాలేజ్కి ఎళ్ళిపోయింది. మా అబ్బాయాన్నా పన్లో ఉన్నాడన్నమాట పోన్ ఆడుకుంటున్నాడు
మంచి పనే అండీ
హూం అవును ఇంకా అదే పని ఇరవై నాలుగు గంటలు ఊ ఇంకెంత క్రికెట్ ఆడతారా
ఆడతామండి ఉమ్మ జనాలు ఉండాల గానీ అన్నీ ఆడు.
ఊఉ
కనీషం ఉండండీ
ఆ ఏంటొ ఏంటా
అంటే ఈ ఆ హలో
ఆ హలో ఊమ్
త ఫోన ఓటి ఒచ్చిదండి
ఆ సరే సరే ఊమ్ అఆ
ఏంటండి
ఇంకా ఏంటీ అంటున్నాను
మా ఇంటికి రంగులేయించాలి దాని మీదే ఫోన్ మాట్లాడుతున్నాను
ఊహు
ఈ అద్దికుండోళ్లతో తలకై నొప్పైపోయిందండీ. ఉండేది నెలైన సంవత్సరం చేసే గబ్బంతా ఒక్కరోజు చేత్తున్నారు.
ఆ అవును ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు అసల
ఊ చూపరాళ్లేవండి
అస్సల్ లేవు మరీ ఎక్కువ అయిపోయింది
ఏంటండి
ఏమున్నయ్ చెప్పాలి హూ షాప్ లో కుర్రోల్లు ఎవరైనా ఉన్నారా, ఒక్కళ్ళే జేసుకుంటారా.
చేసానండి మొన్నే ఒకన్ని
ఏన్న పెట్టుకోవచ్చుగా ఒకళ్ళె ఒకళ్ళే చేసుకోవాలంటే కదా
ఆ సరిపోతన్లేండీ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నా నాలుగుఛ రోజులు చేస్ ఎల్. పోతున్నారూ ఏటే అంటే చెప్పడాలు కనీసం ఫోన్ గూడా ఎత్తరు పిలుసుకుందామంటే
ఊ ఊహు
మనం ఆలెంకన ఏడ పడతాం ఈ డబ్బులు ఇత్తాం రారా పని చేసుకో అంటే.
తన్నట్టు ఫీలై పోతారు
ఆ అదే గదా అంతగ పని గూడా ఎక్కువ ఉండదండి ప్పుడో ఆర్డర్ ఉన్నప్పుడు కంటిన్యూగా రెండు రోజులు ఉంటది పని. దానికే ఆళ్ చేయలాక
ఆ అవును
మరీ సుకుమారంగ పెరిగేత్తున్నారే
పెరిగేతున్నారు ఏముంది ఎంతసేపు అ చదువుకోడం ఊ ఆ ఫోన్లు, ఆ ఫోన్ల్ ఒచ్చాక అస్సలు ఒళ్లు ఒంగట్లేదు పిల్లలకి.
ఆ ఫోన్ లో సాంకేతో టీవీ చూస్తే తింటే వాళ్ళు దీకని టీవీ చోట్ట నయం అనిపిస్తుంది ఫోన్ కన్నా
అవును
టీవీ గంట చూసేవాళ్ళమ ఫోన్ అయితే గంటా ఖాళీ వేస్తున్నారు ఇలా అరేట్లా అయిపోయింది
ఉం
మీ ఇంతకి టాస్లు ఎన్నైనాయి అండి
నయా పదిహేను అయినాయి ఇది పదహారోది ఇంకో నాలుగు మాట్లాడితే అయిపోతాయి
అదే లెండి
మీ ఎన్నైనాయి మీ టాస్క్లున్నాయి అంతా
అర్థం కాల కండి
నీ టాస్కులు ఎన్నయినా అంటున్నా
నాయి ఎంత అండి ఐదే ఐదు
ఐదు నా ఉహు ఉం ఉం ఆ సరే సరే ఉమ్